హలో
హాయిడి
ఎం వేసినరండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నానండి మీరేం చేస్తున్నారండి
ేం లేండి తబందుపోతున్నాయి ఇప్పుడే
అవునా
ఏం చేశారంండి ఏమంటాది ఈ సారి ఇ ఇలా
ఈ రోజు పప్పు చారు చేసానండి ఇంకాలు వంకాయ మీరండి
ఇన్న పప్పు కార అడి
అవునా
ఆ
అ
అరు అంటే ఏమి లే సార్ దాంట్లో ఏమనా ఎసారా ఇంకా చార్లో
చార్లో ఇదేనండి చింతప చింతపండుతో చింతపండు నానబెట్టేసి
అంతే అంటే ఇంకా దాంలో ఏమన్నా ములకాయలు
ఆహా లేదు లేదండి ఆవిేంబయ్యలి ఇదు ఆ ఉంట ఇచారు కొంచెం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అ దుఅ వేసి పోపు పెట్టడం అండి అంతే
ార్ అంటే సాంబార్ అంటే అన్ని ఇస్తారు కావచ్చు
ఆ అవునండి సాంబార్ అంటెఅన్నిీ ఇస్తాములక్కయలు క్యారెట్ ఆలు వంకాయ బెండకాయ అన్నిీ వేసి పప్పు ఉడకబెట్టి ఆ కొతుినదంది కొతుమిన కరవేపు పాకు ఇవన్నీ వేసి పోపు పెట్టడం ఫస్ట్ ఉడకబెట్టిసి పప్పుని
అ అంటే న మేము కూడా చేయిస్తాము సర చేస్తామురి ఏముంటాం కదా ముల్లక్కయలు
ఆ
అంటే అవి ఒకటే ఒకటి ఉన్న ఒకటేస్తా
ఆ సొరకాయ కూడా ఎక్కువ వేసుకుంటారంండి సాంబార్ లో
ఆ ఇప్పుడు సీజన్ సూరకాయ సీజన్ ఉన్నప్పుడు సూరకాయలు ఒటేనే చేస్తాను నాకు మా ఇంట్లో నేన్ సాంబార్ చేసిన మునక్కాయలు ఒక రెండు వేసేసి కట్ చేేసి అందులో వేసేస్తాము
అవున నాన్ వెజ్ తింటారా అండి మరి
హా తింటా మండి నాన్ వెజ్ నాన్ వెజ్ పక్క తింటామ్
అవునా ఆ మేము కూడ తింటామండి ఖచ్చితంగా ఎక్కువగా సండేస్ అయితే మటన్ తెచ్చుకుంటామ అండి మళ్ళీ బుధవారం అయితే ఇది చేపలు ఉంటాయి కదండి అవి తెచ్చుకుంటాము గ ఆరోగ్యానికి మంచిది కదండి మా పక్కనే బాగుంటదండి అయితే అప్పుడే పట్టేసి ఆయి ఇప్పుడు ఎండాకాలం కదండి ఆ అయితే ఆ నీలు భగ తగ్గినాయి ఇఅయితే చేపలు తొందరగా దొరుకుతున్నాయ అయితే ఒక్కొక్కటి అయితే వాళ్ళు తీసుకొస్తున్నయితే ప్రాణంతోనే ఉంటున్నాయి అవి
బాగుంటాయి ఇంకంతా మంచిగా ఫ్రెష్ అన్నమాట
ఆ ఫ్రెష్ ఇ్యండి చాలా టేస్టీగా ఉంటున్నాయి చేసుకుంటే కూడా
అవి బాగుంటాయి అవును మా దక్కంటే కొంచం మాకు కూడా దొరుకుతాయి చెరువు ఉంటంది చెరువులో పట్టినప్పుడు దొరుకుతాయి గానీ ఇప్పుడు ఎక్కువ దొరకట్లేవు ఏమైనా ఇక్కడ వాళ్ళు పట్టుకొని బయట సిటీ దగ్గరికి వెళ్ళి అమ్ముకుంటున్నారు అట్లా మంచి ఫ్రెష్ అయితే దొరకట్లేదు దాన్ని ఎంత ఫేస్ అవుతుండ బాగుంటాయి అట్లా బతికున్నది తెచ్చి మా నం వండుతే ఎంత బాగుంటుది అసలు అది బాగుంటది
అవును చాలా టేస్ట్ ఆ టేస్ట్ ఇప్పుడైతే సమ్మర్ లోన అయితే ఇ ఫిషెస్ వచ్చినా కాడ నుంచి మేము చాలా వరకు మటన్ తెచ్చుకోవడం గానీ చికెన్ తెచ్చుకోవడం కానీ చాలా తగ్గి ా ఎగ్ అయితే బాయిల్డ్ ఎగ్ డైలీ తింటామండి రోజుక ఒకటి ఒక గురువారం శనివారం దినం గాని మిగతా రోజులలో ఖచ్చితంగా తింటాం ఇంకా ఇప్పుడైతే ఇక ఈ సమ్మర్ లో ఆ సమ్మర్ లో ఇంకా ఈ చేపలు ఎక్కువ అవుతున్నాయి మ య
అంటే ఇప్పుడు సీజన్ కదా ఏ సీజన్ లో అది తింటేనే బెటర్ కద అండి మనకు సీజన్ లో దొరికిన ఐటెమ్ తింటేనే మనకు
ఆ అవును మామిడికాయలు కూడా చాలా మాకు చెట్టు ఉందండి మామిడికాయల చెట్టు టుఅయితే ఇంకా తిగేటి మామిడి పండ్లు పచ్చడి కూడా పచ్చడి మామిడి పండ్లు అంటే
మీ పచ్చడి కాయలా
ఆ పచ్చడికాయలు ఆ చెట్టు ఒకటి ఉంది ఇప్పుడు నార్మల్ గా తీియేటి చెట్టు కూడా ఒకటి ఉంది ఆ మహావిగాయితే ఇంకా ఇంకా అవి అసలు కింద వాలి పండి అదింది పండి కింద పడుతున్నాయి
అవునా అంటే ఇప్పుడు మీరు మరి అమ్మ ర అమ్మారవి మీరే మీ వరకే సరిపోతు
మా మా వరకే సరిపోతాయి ఒక చెట్టు ఉంది మా ఇంట్లోనే బద ఉమ్మడి కుటుంబం ఒక పదిహేను మంది ఉంటామండి అందరం
అట్లా అయితే ఇం సరిపోతాయ మనకి వా మీ వరక సరిపోతా లేండి
అవుతున్నాయి ఇంకా
మాకంటే మాకు కూడా ఫున్లు చేస్తారు మాకు మా సారము చాలానే వస్తాడు
ఆ
అయితే మాకు పెట్టే ఏం లేదు కానీ వేరే వాళ్ళ తోటలు వాళ్ళు వీళ్ళు అట్లా వర్క్ చేస్తున్నప్పుడు అటుడు ఇ పంపిస్తేనే ఉంటదు మేము వాళ్ళు ఇచ్చినవి తినలేకపోతున్నాం అన్ని అన్నిగాన అయితున్నాయి మాకు
ఆహా అయితే మొన్న గాలి వచ్చిందండి గాలి వస్తే ఇదే వాతావ చే వల్ల గాలి వచ్చింది అప్పుడు చాలా పడ్డాయి కింద ఇంకా మా వల్ళ కూడా తినడం కాలేద అయితే ఇంకా ము పగ్గింటంటిోళ్ళకి ఇచ్చాం మేము కూడా అన్నిగానే మేము తింటాంమండి
అ అవును
ఇంకా వాళ్ళు కూడా తిన్నారు ఇంకా వాళ్ళ కూడా ఏమైనా అయితే మాకు ఇస్తారు మళ్ళీ ఇంకా మా ఇ వెనకాల కొంచం మనక్ ప్లెస్ ఉందడి ఆ ప్లేస్ వచ్చకుండా ఏమైనా కూరగాయలు పెట్టుకుంటాం మేము తోటకూరా ఆ తో తోటకూరా పాలకూరా ఇంకా చిక్కుడుకాయలు బెండకాయలు ఇలా చాలా కూరగాయలు వెళ్తున్నాయి టమాటోలు
ఆ
మావి మాకు చాలా బాగా సరిపోతున్నాయి ఇంకా బయట నుంచి తేకుండా
మాకేమో మాకు చాలా ప్లేస్ ఉంది కాగాని మేము చెట్లు అవి ఎక్కువ నేను ఇంట్రెస్ట్ పెట్టాను మేడం అసలు పెట్టాలని ఇంట్రెస్ట్ పెట్టి పెట్టుకుంటే బాగా వస్తయి అసలు కానీ పక్కన ప్లేస్ బాగుంటది నేను ఇంట్రెస్ట్ నాకు కొంచెం ఏదైన్నా వర్క్ చేసుకుంటా ఉంటా చేట్లకి నీళ్లు పోయడము వాట్టి చూసుకోవడం అంటే నేను చేయలేను అట్లానేసి ఇక పెట్టాము ఎవరు ఎవ్రీ వీక్ ఇగ వన్ వీక్ ఒకసారి అట్లా మార్కెట్ లో తీసుకొస్తా
ఆ అవునా ఇంకా పూల చెట్లు కూడా చాలా ఉన్నాయి అండి మా ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి ఇప్పుడు పండ్ల చెట్లు కూడా ఇక జామ చెట్టు కూడా ఉంది
ఆ
అయితేనండి నేను మొన్నట్ ఒక అవగాడో తెచ్చుకున్నానండి ఫుడ్ మార్కెట్ నుండి జ్యూస్ చేసుకుందామని అయితే ఆ గడలో ఇట్లా సీడ్ ఉంటది కదా అండి ఆ సీడ్ ని అదేంది పొట్టు తీసేసి పెట్టానండి మరి వస్తుదా ఎందని భూమిలో పెడితే అది చెట్టు అయిందండి
ఓ బానే ఉంది
అదే నేను రెండు ఆకులని చూశాను మరి అవుతదా లేదా అని చూసాగాని అది కొంచెం టైం తీసుకున నెల రోజులు టైమ్ తీసుకుంది కానీ రెం నెలకి రెండు ఆకుల అయితే అచ్చాయి
ఆ
ఆ చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు నాకు ఏ ఏది ఏదనా సీడయినా కూడా ఇప్పుడు మామిడి చెట్టు కూడా అంతేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటిక నుంచి మేము ఇలా తెచ్చుకున్నాము దాన్ని పెట్టాను తిన్న తర్వాత లోపల సీడ్ ఉంటది కదా అది పెడితే అది చెట్టు అయింది
బానే ఆ మంచిగానే చూసుకుంటూ వెళ్తున్నారు మాకేమో ప్లేస్ చాలానే ఉంది కాగానీ నేను ఇం చెట్ల మీద ఇంట్రెస్ట్ పెట్ట కుండా నార్మల్ గా ఏదైనా వర్క్ చేసుకోవాలని వర్క్ అటు ఇటు సరిపోయేది ఇవ చెట్లకు నీళ్ళు పో యకుండా అట్లా పెట్టేదా ఇంట్రెస్ట్ తో పెట్టేదాన్ని పెట్టిందని మార్ కో పోయేదన్న
ఆహ అంటే అవును మన టైం కూడా ఉండాలని అన్ని సహకరించినప్పుడే కదండి పెరుగుతాయి
అవును చూసుకోల ఇట్ మనం చెట్టు ఎట్లా ఇంట్రెస్ట్ పెడుతాం అదే ఇంట్రెస్ని వాటర్ పోయడం చూసుకోవడం అట్లా అయితేనే అవి
అవును పెద్దగైతయి అవును కాక కపోతే అవగాడో చెట్టు అయితే ఇంకా దానికి కాయలు రావాలంటే అది పెట్టిన మూడు సంవత్సరాలకు వస్తుందంట
అవునవును చాలా అవును మరి పెట్టినంక అవున్ పైకి వచ్చినాంక త్రీ ఫోర్ ఇయర్స్ కే వస్తానంది అవును మా దగ్గర్లో కూడా వేరే వాళ్ళు కూడా పెట్టారు. అసలు నేను చూస్తుండగానే పెట్టింరు చెట్టు పెద్దగా అయింది ఇప్పుడు పండ్లు ఇస్తుంది అది. అరే పెడితే బాగుండని అనిపిస్తుంది ఇటు.
ఆహ్ అవునవును మనము కొంచము. ఒక ఈ ఎండకాలంలో కొంచెం నీళ్లు పోస్తే సరిపోతుంది ఎందుకంటే వర్షకాలం అయితే మనం పోయాల్సిన. అవసరం కూడా ఉండదు చలికాలం కూడా పెద్దగా అవసరం ఏమి ఉండదు. సరే ఇంకా అయిపోయింది మరి.
వర్షకాలంలో పెట్టారంటారు అన్ని. ఏం మనం పెంచి చూడకున్నా నార్మల్గా అట్లా పెట్టి ఉంచినా కూడా అవే పెరుగుతాయి అని అనుకుంటారు కావచ్చు.
ఎంటంటే ఇంకొక రెండు ఫీట్లు అయ్యే వరకు. మనం చూసుకుంటే సరిపోద్దండి తర్వాత మనం చూసుకోకుండా కూడా అవి పెరిగిపోతాయి. ఉమ్ మా ఇంట్లో బత్తాయ చెట్టు కూడా ఉందండి దానికి ఫుల్ అసలు అయి అది ఎంత పెద్దగా అవుతుందో సేమ్ నిమ్మ చెట్టు లాగానే కాయాలు కూడా మస్తు వస్తున్నాయి బత్. బత్తాయి చెట్టుకీ. జ్యూసెస్ కూడా చేసుకుంటున్నాం ఆహ్ మధ్యాహ్నం అలాగా.
బానే పెట్టినారు.
అవును అన్ని పెట్టుకున్నామండి.
మాకు ప్లేస్ ఉంది అంటే మాకు జామ చెట్టు. చెట్టు నిమ్మకాయ చెట్టు అట్లా ఉన్నవి కానీ వాటికే నే నీళ్ళు పోయకుండా. ఆహ్ వదిలేస్తు ఉంటే మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఇంకా వచ్చేసి వాళ్ళు వచ్చినప్పుడు పోస్తా ఉంటారు. నీళ్ళు వాటర్ దానికిపోయడము అప్పుడు అవి. బెటర్ ఉంటది నేనేమో ఇంట్రెస్ట్ పెట్టాను వానీ చెట్లుకి నీళ్ళ పోయాలి అనే చూడను. చెట్లు ఎక్కడైనా ఉంటే వేరే వాళ్ళ ఇంటికాడ ఉంటేమో పెట్టు కోవాలనిపిస్తుది మా ఇంటి మా ఇంటికి తెచ్చినాక మళ్ళ దాని మీద ఇంట్రెస్ట్.
అవునండి నాకు కూడా ఎవరి ఇంటికన్నా అయినా ఏమైనా చెట్లు వెరైటీ చెట్లు ఉంటాయి కదా. మీ నాకు కూడా అలానే అనిపిస్తది అబ్బో ఒక్క. ఇది ఎట్లా నాటుకుంటది ఇది ఎట్లా నాటుకుంటది అని నేను అందరిని అడుగుతా కొమ్మలతో నాటు. నేనైతే నేను తెచ్చుకుంటా కాకపోతే ఇక కొన్ని కొమ్మలతో నాటుకోవు కదండి.
అవునా నేనేమో కొమ్మల్ తోని పెట్టినా అది వస్తే మంచినేగాని. కొన్నెమో వేర్లు లేకుండా రావు.
ఆవ్ అవునవును. గులాబి పూల చెట్లు కూడా ఉన్నాయి చాలానే.
ఉమ్ ఒక మా అక్క కూడా లేదు మీలాగనే చాలా ఇంట్రెస్ట్. ఎవ్వరి ఇంటి దగ్గర ఏ చెట్టు కనిపించిందో ఆ చెట్టు తీసుకొని వస్తానే ఉంటది. వాళ్ళు ఇస్తే ఇచ్చేండ్రు లేదంటే లేదు అడుగుతది తీసుకొని వస్తానే ఉంటది అక్. కొమ్మదేస్తాది ఇంట్లో పెడుతది అది ఇంకా.
ఇప్పుడు మందారం చెట్లు కూడా అండి మా ఇంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయండి ఒకటేమో రిక్కది ఒకటేమో రెడ్ కలర్ది ఒకటేమో కొంచెం ఎల్లో కలర్ లో ఉంటది కదా అది ఇది. కై ముద్దై హరోకు నాలుగు రకాలు ఉన్నాయి.
అసలు వెజిటేబుల్స్ అట్లా పెట్టుకుంటే ఇంకా బెట్. ఉంటది ఇంకా మనకు హెల్దీ ఫుడ్ లాగా హెల్దీగా ఉంటది వెజిటేబుల్స్ మన ఏమై. ఆహ్ మళ్ళీ మనకు వేరేగా వాళ్ళకి కావాలన్నా ఇవ్వచ్చు.
అవునవునండి.
ఉమ్.
ఓకే అండి మరి బాయ్ అండి.
ఓకె అండి